హమ్ ఎంచెచనావ్
హమ్ ఏం చేయట్లే
ఏం కూర ఒండిర్రు మంచిగా
మావిడ్కెయ్ పప్పు
ఇ బాగా పుల్లగా ఉన్నాయంటే వాళ్ళకు అదేంది వాళ్ళకు అంత కాంబినేషన్ తెలియదా లే వాళ్లు మేము గిట్నే తింటాం అనా ఎందుకు అట్లనిపిస్తదో అర్థం కాలే
వాళ్ళకి నచ్చినట్టు వండుతారు
వచ్చినట్టు నచ్చినట్టు వండుడు కాదు వచ్చినట్టు వండుతడు కాచ్చు ఇంకా తర్వాత దాన్ని పారేయలేక
అమ్మ మాడికాయలు పడయలేక ఏదోటి చేతారు
అదేన్నే
ప్రతి
ది ఫ్రిజలో పెట్టి
మంచిుస్తారు
హ హ నానేమంటానిగ
నాని రావటం కష్టమేనంట
ఏంటి
క ఎగ్జామ్స్ ఉన్నాయంట
ఆహా
ఆ కష్టం రానంటడి
ఆ
మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయంటా
ఆ
ఉ
వీళ్ళు వీళ్ళు వత్తార ఇద్దరు అమ్మాయిలు
న వీళ్ళు వత్తరు
హు వీళ్ళకి పిచ్చి నాలా ఎగ్జామ్ వచ్చే నేల ఎగ్జామ్ వీళ్ళకు ఉంది ఉమ్ కం రైత అ
ఇగో చాన్ టైమ్ ఉన్నది గింత ముందే బెడతారెందా
ఎవరికి ఈ గవర్నమెంట్ ఈ ప్రైవేట్ స్కూలు లో వాళ్ళు అంతే ఇవాల్ టివి ఈ అవ్వ ఫీజులు ఫీజులు దొబ్బుతారు కాబట్టి ఇగ ముందు వెట్టి ఆహా కాదు ముందు వెట్టి ఇగ ఏవన్ ఏ యో మార్కులు గిట్ట తక్ కాకపోతే మల్లా రాయించి, మల్లా రాకపోతే మల్లా రాయించి, మల్లా రాయించి వాళ్లకు ముప్పై మార్కులు వతే అరవై చేసి, డెబ్బై చేసి, ఎనభై చేసి, తొంభై చేసి తొంభై చేసే దాకా ఇగ చిన్నగా అటు ఇటు అటు ఇటు వాళ్లని చిన్న గా కూసబెట్టుకుని ఒక్కొక్కర్ని కూసబెట్టుకుని రాయించుకొన్ని వాళ్ల వాళ్ల పని వాళ్లకున్. టది వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. మనమ్ అనుకుంటే ఎట్లా? టినె అయితదా?
ఉ
ఊ ఏం కూర వండీ, ఆట నానోలు... మాట్లాడినవా?
ఆ, ఇందాకే మాట్లాడినా.
ఏం వంట? ఏం వండినవ్? చికెన్ ఆ?
నీ యమ్మనే ఏసిండు?
ఆ..
ఊ
ఈ మీ వదినోలు బంద్ అన్నరు కదా, స్కూల్ అయిపోయేవరకు. ఇగ వాళ్లు ఇగ ఇగ తీసెత్తరటన, వాళ్లని. ఇగ
హ్మ్మ్, అంటరంట తీస్తరని.
గి అంటారు అట్లా అంటారు. ఎవరూ లేకుండా ఎక్స్‌చేంజ్ చేస్తారా, ఆ ఎక్స్‌చేంజ్ ఆ ఎక్స్‌చేంజ్ చేత్తారో ఇగ ఎందో ఎం ఎ మీరు ఎంత ఇచ్చిన పని చేత్తా సరూ అని కాళ్ళ బేరనికి వత్తారాని గిట్ట అదేదో బిల్డింగ్ మీద బిల్డప్ ఇత్తరు.
మ్మ్ సాలరీ పెంచమని అడుగు అడిగిరంట
ఆ...
హ్మ్మ్... ఏవో ఏవైతదో.
అదే అదే అన్న గదా అర్థంమైతనే ఉన్నది. శాలరీ పెంచమన్నారు, కాబట్టే మేము తీసేత్తం అనీ. జిమ్.
ఉమ్.
లేకుంటే ఎందుకు తీసేస్తరూ, హాస్టల్ తీసేస్తరా తీసేయ వాళ్లను.
ఆ, అక్కడ హాస్టల్ తీసి వేరేకాడ పెడతారంట మరీ అంటుంన్రు.
ఆహా అట్టనా? అదే హాస్టల్ తీసి వేరేక్కడ పెడితే, మరి వీళ్లకి దూరం అయితది. ఇగా ట్రాన్స్‌పోర్టేషన్ గిట్ట దూరం గాదు.
మరి దూరం గాదండి. ఒక్కటి, రెండు, ఒక్కటి కిలోమీటర్ ఏమో దూరం ఉంటాది. అంతేనంట.
ఆ అగ్ అక్కడ దగ్గరోళ్లు గిట్ట దొరుకుతారు కావచ్చు మరీ.
ఏ ఏమైద్దో సూద్దాం.
కొన్లి కూరా, కూరా, చట్నీ ఎత్తుకుపోయేటోళ్లు కాద్. ఉన్న డైరెక్ట్ బియ్యం బస్తాలు ఎత్తుకు బోయోటోలు ఓత్తరేమో.
ఉమ్.
ఆ అట్లా.
నిన్నే మే నెలవరకు పోతారంటా. జూన్ లో తెలిసిద్దంట, వాళ్ళ బోతరా పోరా. ఉమ్ మే నెలలో అయితే, పోతారంట.
మే నెల వరకు రమ్మన్నారా వాళ్ళను.
ఉమ్.
స్కూ ఏ అదేముండది తీ సేయ్యారు గావచ్చు, ఆ అంతంత యాక్షన్. రోజు రెండు వందలకి, ఎవలు చేత్తర్రు ఉద్యోగాలు చేత్తర్రు వీళ్ళు. ఆరు వేలా, ఈళ్లకు.
ఏడు, ఎనిమిది అన్నది, ఎనిమిదంట ఇప్పుడు.
ఎనిమిది వేల రెండు వందల్. ఆ ఎనభై, డెబ్బై ఐదో, డెబ్బయో. అంటే రెండు, రెండు వందల ఎనబై రూపాయలు రోజుకు.
ఉమ్.
ఆ ఈ కాలాల ఎవరు, ఎనిమిది వేలు అంటే ఎనిమిది రోజులు కూలిపోతే, ఎనిమిది రోజులు కూలిపోతే, ఎనిమిది వేలు వత్తయి ఇప్పుడు.
అవును.
మాములు కూలిపోతే, ఎంత నెలకు ఎనిది వేలు, తొమ్మిది రోజులు దొరికిన, ఇరవై రెండు రోజులు ఖాళీగా ఉండొచ్చు
హుమ్మ్.
ఉమ్మ్. ఏం అక్కడ అన్నం దొరుకుతాది తిండి ఎళ్తది. ఇప్పుడు కూర గిట్ట అన్నం, చారు గిట్ట తెచ్చుకునుడు లేదు కదా మళ్ళా.
తీయనిత్తలేదంట, తీయనియట్లేదంట ఇప్పుడు.
ఆ.
పారెత్తరంట కానీ, పాపం తీయనియట్లేదంట. పారెత్తరంట మొత్తం.
పారవోయే బదులు పడ్. పోవచ్చుగా మా .
ఉహు అవును
ఏం జెత్తవ్ ఏదో కుదరలేదని పని ఏదన్న చూసుకుంటది కావచ్చు అయిన కూలు ఉన్నాక కలుపు కూలు నా కూ కులు అని ఏం దొరకయా
అయ్యేంత వరకు కోదాట్లనే ఏమన్న చూసుకుంటా ఉంటది పని
ఏదో పెద్ద పెద్ద హటళ్లనే షా పోయి షాపింగ్ మాల్లో పని చేయాలంటే టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ గిట్ట అడుగుతరు
నాయికి గాదు
హు
ఈ హోటలల్లనా ఏమన్నా రెస్టారెంట్ లో అన్నా చూసి సూడమంట చూసుకుంటదంట
ఆ అదే ఆ ఫుడ్డిస్ గలాంటి వాటిలల్ల అడిగితే మంచిగ ఉంటుదిగా
అయ్యే అడుగుత అడుగుద్దంట సూసిద్దంట
ఆ నానినడగమను నడగ అడుగమను ఎమ్మటే అడిగది
ఆ నను ఎందు నన్ షాప్ పకనా పానిపురి బండి పెట్టుకోవచ్చు అన అంటును కాయ త అ హ
చెత్రరా బ పనిపూర్లు చెత్తార
ఏన చేయాలనుకుంటే నేర్చుకోవడానికి చెపుగానే కృష్ణబాబు తోటి ఇబ్బంది
పానీపూరిక అయితే ఒకళ ఒక క్కల మెయింటైన్ చే
హమ్ కృష్ణబాబు తోటి ఇబ్బంది అలానే కైతక్క అంటంది
ఆ కాదు పానీ పూరి చేయొస్తే కోదాలోనే ఇంక తొందంది మంచిగా అమ్డిపోతది
అ శేషి ది ఉందన్న
అవి బగలు అవి అ అవి పా పన్నలు పూరీలు పూరీలు చేసుకోవాలి లేకుంటే రెడీమేడ్ కొను కొనుకోచ్చుకోవాలి కోవాలి రూపాయికి రెండో నాలుగు మూడో ఇతరటుగ
అవి ప్యాకెట్ ప్యాకింగ్ ఉంటాయి ప్యాకెట్లుగా ఉంటే అల్లుస్తాయి అ పానీ పూరి రెడీమేడ్ ఉంటాది దొరుకుతాయి
ఆ
దొరికితే మనం అయ అంబేటోళ్ళు అయ సగం చేసిన సగం అమ్ముతారు
అవును
అయ మర అచ్చం మీయ్యమర అయి సగం పెట్టా కన్నరగా సూచ్చిన
ఆ చేసినాయి కూడా ఇ ఇక ఇక చేయాలనుకుంటే పూర్తిగా దాని మీద ఉండాల నేను రోజు పదిహేను వందలు వెయ్యి వెయ్యి పదిహేను వందల అయినా మిగులుతాయి. ఇద్దరు ఇద్దరు కూళ్ల మందం అయితే మిగులుతాయి ఖచ్చితంగా
ఉమ్ పానీపూరి బండి కోతరి నుంచి వస్తుంది బానే పోతుంది ఏడ మా పెట్కోవచ్చవి పెట్టుకుంటద పెట్టుకుంటద పెట్టుకోదో పానీపురీ బండి వచ్చిది సాయంత్రం సాయంత్రం వచ్చేది తీసుకుంటారు బాగానే
పెద్దోరు కాబట్టి నడుతు కమ్ పెద్దరు కాట్ నడుతుంది
ఉమ్
ఆ
ఉహూ ఉమ్ ఏమన్నా తినకుండా నీకు చెప్పారా పీకి
ఏం చెప్పాలి డాక్టర్ ఏమన్నాడు డాక్టర్ మనకు పరిచయం ఉన్నాడు క్రికెట్ ఆడుతాంటే పరిచయం ఉన్నాడు కాబట్టి ష ఏడం నా డా ఎప్పుడు నవ్వుకుంటే మాట్లాడతాను మడ మాకు వ ఎట్న పెడతాను డాక్టర్ సార్ ఆ అంటే బ అలవాటు కొంచం భయంమయితే ఉన్నటుంది డాక్టర్ గ ఆయితే దుసార మంచిగా నవు ఉన్న మాత్ర ను నవేంద్ర ముఖంకు కొట్టగా ఉంటుంది లేంట అకతే తర్వాత కొంచం అయినాక కట్ చేసిండు పక్క మనకు పైకి గంభీరంగా ఉన్నా కొంచెం లైట్గా కదే భయం అయితనే ఉంటారు హాహా ఒక కాకుంటే ఎటు పోతది
ఆ
ఏమంటారు మెసేజ్ వచ్చింది ఇయాలా ఎక్సమ్కు అటెడ్ కమని
హ్మ్
ఇరువైద్ మ్యాథ్స్ ఇరవై ఐదు, సైన్స్ ఇరవై ఐదు అట. మార్కులు డెబ్బై ఐదు మార్కులకు గంతే మూడే డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఫొటోసు రేషన్ కార్డు పట్కొని పట్టుకొని రమ్మని వచ్చింది మేసేజ్
హు అంటే ఎగ్జామ్ రాయడానికి కూడా వాళ్లే నే రాయాలి కాబ అంటే ముందే అడుగుతారు ఆ ఇగ రాసిన తర్వా రాసిన తర్వాత మళ్ళ ఇగ లేవంటే ఇక వాళ్ళకు లోన్ తీస్ వొచ్చి రాపిచ్చర్ కూడా వేస్ ఇగ
అవును అంత దూరం బోకూడద్, అంత దూరం బోకూడద్ అదే ఇయన్నీ ఇయన్నీ అది ఇది కూడా రాపి చ అంటే ఖచ్చితంగా మరి అన్ని ఫస్ట్ అడుగుతారు కదా డెత్ సర్టిఫికట్ ఉందా లేదా కచ్చితంగా ఉన్నాదా లేదా అని అన్ తే ఉన్నదని చెప్పినం మన మ మన ఆ వాళ్ళద మళ్ళ మనం మీరేట్ టులు పొయ్యిర్రు అన్ కో వాళ్ళ వాళ్ళ దూల వాళ్ళ అం త్ వా వాళ్ళ
సీట్ అయితే రాదు పోయినందుకు వాళ్ళకే
ఆ వాళ్ళ ప వాళ్ళ పైసలు వాళ్ళ ఖర్చాయితయ్ అంట అంతే తప్ ప్ప
మ్మ్ మ్మ్
అట్లా మ్మ్ అందుకె ఆ సర్టిఫికెట్ తీస్ సర్టిఫికెటు పట్కరమ్మని ఇంకా నాకు ఇరవై ఏడు తారీఖు ఆ ఆ నా రోజు నైటు నైటు రిసీవ్ చేసుకున్నా, ఇరవై ఏడు తారీఖు అన్నట్టుగా ఆ